అ ఏమిస్త సనలో
మెల్ రేపు ప్రిపేర్ అవుతున్నా
ఓ అద ఎమ్మెల అంటే ఏంటి
మిషీన్ లర్నింగ్ ఆల్డ రిదమ్స్
వావ్
మీకెప్పుడు ఎక్స్ ఇంటారున
మాకు ఇంకా సిక్స్ మంత్స్ టైం ఉంది ఇప్పుడే సెమ్ స్టార్ట్ అయింది మాకు
అవునా మాస ఎమ్మ ఏమో తొందర తొందర అయి పోతుంది
మీరు చాలా ఫాస్ట్ కాలేజ్ అనుకుంటా అడ్వాన్స్ ఉంది
అవును కాకపోతే ప్లేస్మెంట్స్ రావు
అవునా ఏమో చెపాలెం వస్తాయేమో
అంటే కొందరికి వస్తాయి
ఆ కొందరులో మీరు ఉండాలని కోరుకుంటున్నానండి
మీర ఎప్పుడు టాప్ లోనే ఉంట త్తర్
మేమే మేము ఎలా మేము ఎవరమ కూడా మీకు తెలియదు మీరు ఎలా అంటారు అలా
అంటే అర్థమైపోతుంది మిమ్మల్ని మీ మాట తీరుంటే
ఆ ఇ చాలా మంచోళ్ళు అవును మరి ఇప్పుడు మీరు కాలేజ్ బస్ వెళ్తారా బస్ ఆర్టీసీ బసా ఎట్లా పోతారు కాలేజ్కి
నేను ఫోర్త్ ఇయర్ నుంచి ఆ హోస్ట్ ఇష్టలో ఉందాం అనుకుంటున్నా
ఎందుకలా
ఆర్టీస అయితే నాకు ఇబ్బంది అవుతుది మళ్ళీ ఆర్టీస్ట్ లు అంటే చాలా రష్ ఉంటారు కదా ఒక్కొక్కసారి వర్షం పడుత ది మళ్ళీ రష్ ఉంటది బస్సులు దొరకవు మళ్ళీబ్ బంద్ అవుతుందిని
అయ్యో
మరి ఇంట్లో ఒప్పుకోరు మా ఇంట్ల కానీ అడిగుతా ఏమంటారో చూస్త తీగ
ఎలాగో ఫోర్త్ ఇయర్ ల కాలేజ్ క్ పోయేది ఉండదు దానికోసం హాస్టల్ ఫీజు వేస్ట్ చేసుకుంటారా
వేస్టే చేస్ కుంటర అంటే ఒకవేళ ఎగ్జామ్ తుందరగా ఉన్నాయి అనుకో అప్పుడు నాకు లేట్ అయి తెట్లా ఎగ్జామ్ టైమింగ్ తొందర ఉంటే
అ అవునాది కుడా కరెక్ట్ ఎట్లావో ఫోర్త్ ఇయర్ లో ప్రీప్లేస్మెంట్ ఒకస్ ఓన్లీ ఎయిట్ కేే స్టార్ట్ చేస్తారు
ఉం ఇంకా ఒక్కొక్కసారి ప్లేస్మెంట్స్ అప్పుడు లైక్ చాలా అంటే ఈవినింగ్ వరకి కూడా ఉంటాయి కదా ఇ ఇంటర్వ్యూ అని టెక్నికల్ రౌండ్ అని
తదో తెలిదు
ఆ అప్పుడు నాకు లాంగ్ కాబట్టి ఇబ్బందని ఇబ్బంది అయితది
ఉం ఉం అది కూడా కరెక్టే కానీ హాస్టల్ లైఫ్ లో ఉంటారా మీరు
మేము ఉన్నామండి సిక్స్ ఇయర్స్ ఉన్నాము
అప్పుడు వేరు ఇప్పుడు వేరండి
ఇప్పుడే కొంచెం మారిపోయినా బద్దకం ఎక్కువయింది
హాస్టల్ కోస్తే ఇంక ఎక్కువ అయితది
హాస్టల్కి వస్తే ఒక ఆమె దగ్గర ఉందాం అనుకున్నా
ఆ ఎవరండీ తను మీ ఫ్ ఫ్రెండా
ఫ్రెండే
ఆహో కానీ ఏమంటుంది మరి
అమెనా ఏమో రేపు అడిగి చూడాలే
ఉహు
ఉం
మహా అయితే ఫోర్ వన్ వరకు తెలిసి తెలిసిపోద్ది మనకు జాబ్ వచ్చిందో రాలేదో ఫోర్ వన్ లో ఒకవేళ జాబ్ వస్తే ఫోర్ టూ లో చాలా తక్కువ కంపెనీస్ వస్తాయంటా అండి నాకు తెలిసినంత వరకు మా సీనియర్స్ అన్నారు
అవునా
ఉం
ఒకవేళ రాని వాళ్ళ అందరూ ఏం చేయా మరి
వస్తుంది పక్కా కాని టైం పడుతుంది మనకి ఒక ఫోర్ వన్ లోనే చాలా కంపెనీస్ ఒక త్రీ మంత్స్ లోనే చాలా కంపెనీస్ వస్తాయి ఆ త్రీ మంత్స్ ని ప్రిపేర్ అయి ఉంటే ఏం కాదు ఆ త్రీ మంత్స్ లో నువ్వు కొంచెం ప్రిపేర్ అయ్యి నీకు చీటింగ్ చేసే స్కిల్స్ కూడా ఉంటే నీకు తొందర జాబ్ జాబ్ వస్తది
ఉమ్ అంటే ఇప్పుడు అక్కడ ఏదైనా అకాడమీ ఉందా ఆ స్కిల్స్ నేర్చుకోనికి
చాలా ఉన్నాయి ఒక్కటి అని చెప్పలేము చాలా యూట్యూబ్ లో కూడా చాలా ఉంటాయి మనకి కన్సిస్టెన్సీ ఉండాలి అది ఉంటే ప ఇది బాగుపడటం లేం గానీ ఇప్పటికిది లేదు మనకి
అహా
ఉమ్ మ మనతో ఉండే వాళ్ళే చాలా వాళ్ళి జాబ్ కోల్పోయింది అట్లానే
కొందరు ఉంటారండి తెలియకుండానే చదువుకుంటారు
అట్లా ఎట్లా అండి అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు ఒక్కళ్ళు చదువుకోవాలంటే
అలా అలా అలా అన్న వాళ్ళకి ఎగ్జామ్ ఫుల్ మార్క్స్ వస్తా స్తయి అండి
ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాను అండి నేను స్కిల్స్ గురించి మాట్లాడట్లేదు
స్కిల్స్ డజాన్ మ్యాటర్
సేమ్ ఆ స్కిల్స్ ఓన్లీ మ్యాటర్స్ మార్క్స్ డజంట్ మ్యాటర్
కానీ మా కాలేజీలో అయితే ఆ ఆ సిజిపి ఏ అబొవ్ ఉన్నా వాళనే తీసుకున్నారు
అది ఎన్ని కంపెనీస్ కండి ఒక్క కంపెనీకి తీసుకుంటారేమో అంతే
ఏమో లక్ ఆ కంపెనీలో ఉండొచ్చుగా కొంతమందికి
ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ కి వాళ్ళు తీసుకునేదే టూ ఆర్ త్రీ టూ ఆర్ త్రీ ఇంటెక్ తీసుకుంటారు దానికి అందరినీ పెడితే ఇబ్బంది అవుతుందని వాళ్ళు అట్లా చేస్తారు ఇప్పుడు వేరే కంపెనీస్ కి అయితే అంటే కాగ్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి అయితే చాలానే ఓపెన్ చేస్తాం సెవెన్ పాయింట్ ఫైవ్ వాళ్ళ అందరికి ఇస్తారు కదండి
అ అవును
హమ్
ఆమ్
ఎంత ఎన్నియో కార్కెట్ ఎ నైన్ సిజిపి ఉన్నా టెన్ సి జి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉన్నా అని స్కిల్స్ లేకపోతే అడికి ఏం చేస్తారండి కాపీ కొట్టడం
కాదు కాదు అక్కడ ఇప్పుడు మనం చదువుకునే దాని మీద అసలు డిపెండ్ అవ్వదు వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి
అదంతా వాళ్ళు మనకి జాబ్ వచ్చిన తర్వాత అదంతా
అదే ఇప్పుడు మనం జాబ్ ఇప్పుడు మనం చదివిన దానికి జాబ్ కి సంబంధం ఉండదు అ కొనంగా ట్రైనింగ్ నేర్చుకోవాలి
ఉమ్ అదే అంటున్నా అక్కడికి పోవాలి కదా ఫస్ట్ అంటున్నా
ఆమ్ ఒకవేళ నాకు ఒక డౌట్ నాకు ఒక డౌట్ మీది చాలా దూరం కదా ఒక వేళ ఇక్కడ వస్తే ఎట్లా
ఉంటా ఇక్క న ఇప్పుడు చదువుకోవాలనుకుంటానా
ఇక్కడనే ఉంటారా మొత్తం
బతుకని తిక్కనే మరి మా ఊరు తర్వా అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండవు కదా
బిజినెస్ వెట్ వచ్చదా
ఏం బిజినెస్ పెట్టాలి పైసలు
యూ అంటే చదువు గవర్నమెంట్ జాబ్ కొట్టు
ఫస్ట్ ఒక చిన్న జాబ్ అన్నా ఫస్ట్ కాలజ్ అయిపోలో పతే తర్వాత నా పైసలతో నేనే ఏం చేద్దాం చేసుకోవచ్చు ఇప్పుడైతే పేరెంట్స్ అడవలే ము
ఎస్ ఆ
ఇప్పటికే కాలేజ్ ఫీజు ని హాస్టల్ ఫీజు లని సంపుకు తింటున్నాం
చికెన్ తినక వన్ మంతంత్ అయయింది
అయ ఓ దవుడా ఎప్పుడు తింటావు మళా
ఈ రోజు చేస్తున్నారు స్మెల్ వస్తు వస్తుంది ఇంకా లో పల్ల తిరుగు ఇచ్చన ఎళ్ళ కల్ నాకు
అ ఓ కొంచెం మంచిగా తినుకో లు ఇట్లావన్నీ
తింటున్నా తింటున్నా గాని ఎక్కువ తెలియదు నేను చిన్న నిన్న మొత్తం ఫోటోలున్నీ చూసిన చిన్నప్పటి నుంచి ఏ అంటే ఎక్కడ కంపేర్ చేసిన థాలేను
అది నువ్వు చేసలేం లేద అని జీన్స్ అనుకుంటా లేకపోతే ఎందుకు కాకుంటూ ఉంటాం
అవును మా నానా జీన్స్
ఉమ
హ అందుకే ఊరికే కొందరు ఇందుకు ఇంత బకర అవుతునో అట్లా ఇట్లా అంటారు కానీ వాళ్ళకు అర్థంగాది నా ప్రాబ్లం
ఇక తప్పదు మరి ఇక బక్క ఉన్నప్పుడు లావ అయితే లావ అవుతున్నావ అని చెప్పారు కానీ బక్కా ఉంటే బక్క అయితున్నావని ఖచ్చితంగా చెప్తారు
లోపల నుంచి బెలూన్స్ పెట్ ఇకుట్టేగా నేను
అది లడ్డుూ బాబు సినిమాాల అక్కడనే సడాల నరేష్
లేదు వాడు బెల్లించి పెట్టుకోడు
ఇట్కుంట అడిగా
సధురేంద్ర మూవీజీష్వా
చూ చూల్లే పన్నయి ఉళ ఇం కట్టు వేరదుస్తా
ఆహా ఈ మా చ్చందుకి ఇంత లేట్ అవుతుంది పోతలే అసలు
అవును నదిే అనుకుంటున్నా
అది లాక్డౌన్ ఎప్పుడు పడుతుదంతా
ఏమో పడుతుందంట
కరెక్ట్ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు పడుత ఏం చదవాలో అర్థం కాదు సడన్ గా సిమ్ అంటే అరే ఏం చదవాాల లే నిరుజాలడే సచ్చ నన కుతం నిజం అట్లనే అవుతుది
అంతయతు
ఆ మరి మన వాళ్ళు ఏం చేస్తారు
పడుతుంది అయినా మనకి క్లాసెస్ చె చెప్పేంత సీన్ అయితే లేదు
మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది వాళ్ల వేయడం అంట ట్వంటీ త్రీ ఫైవ్ మనకి ట్వంటీ త్రీ ఫైల్ తీసుకొని కరెక్షన్ చేయిించుకున్నాం కదా ఆమెేనంట ట్వంట ఫైవ్ ఫైవ్ల్ ట్వంటీ ఫైవ్ ఫైవ్లు ఉంటేనే చేస్తా లేకపోతే చెయను అన్నదంట
అవునా
ఆ
అట్ల అంటే పైసలు వేస్ట్
ఆ అప్పుడు కూడా ఒక బుక్ తెచ్చు కమ నట్లే ఇట్పిరు
అదగ స్టాక్ మిగిలుతుా అంత ఓకే అండి మరి అే బాయ్
బాయ్ బాయ్ టాటా
టాటా